హలో వినబడుతుందా తమ్ముడు వినబడుతుందా హలో ఉమ్మ్ చెప్పు తమ్ముడు ఉహ్మ్! అయితే ఆ ఒకసారి నీ పెల్ నీ పెళ్లిని అనుకుంటా. టా నీపేర్ ఆ నీ నీ పెళ్ళి నో మరి చె జ చెల్లి పెళ్ళినో. అప్పుడు ఓ ఆ ఆయన ఉన్నాడు గాదా. మన ఊ అంగన్వాడీ శీలామాసి వల్ల మాస ఆయన ఎ ఎంత బాధ పడుతుంది. అంటే చాలా బాధ పడుత్ తుండ్ అబ్బా ఆయన అయితే. ఏ ఇప్పుడు అది లింబ అంటే అయినా ఇట్లా మాట్లాడుతుండు ఇప్పుడు. వో ఇళకి కొద్టిగా ఆయన మాక్ మాకు మర్యాదలు తక్కువ ఇస్తుండ్రూ ఇప్పుడు. ఉహ్ నువ్ ఎవర్తో సేర్ చేయకిది. మన మధ్యనే. నేన్ మీ మన మధ్య ఉండాల నీ
మన మధ్య ఎంతో ఉన్నదిగా. నువ్ సేర్ చేస్తే నాద్ అయితది నీద్ నేను షేర్ చేస్తే నీదైతది.
అయితే ఎట్లా ఉంది అంటే. ఆయన ఏం చెప్తుండ అంటే అది. మా మాకు ఇప్పుడు ఆయన ఉన్నాయి కదా డింబామామ లింబమామ, నాని నాన్న ఉన్నడ్ నాని ఉన్నప్పుడు. మాకు అందరు పట్టించుకుంటుండే మర్యాద ఉండే.
హహ్మ్
మాకా అట్లా వా వాళ్ళ ఊర్లో ఉండాలన్ లేదాట. వాళ్ళకు ఇటే రావాలని ఉండే అట. మోతిపటార్ సైడ్ మొత్తం అమ్ము కొని ఇటే వద్దాం అనుకున్నారట వాళ్ళు. అయి తే ఏమైందంటే వీళ్ళు తర్వాత లింబమామ చనిపోయిండు. మళ్ళా ఈ ఇంగావేమో మొత్తం మామా మామయమ్మో మొత్తం వాళ్ళ ఉంటారు. కదా ఎప్పుడు అన్న వాల్ ల మామీ వాళ్ళ వాళ్ళనే చూసుకుంటువుండు. మాకేమో ఇంపార్టెన్ట్ ఇస్తలేడు. అని బాధపడుతుండు పాపం. ఓ అయ్యా నీ పెళ్ళి అనుకుంటాది.
నా అదే కావచ్చు ఈ రోజు కూడా అన్న ఇప్పుడు మాసద భూపద అంట ఇంట్లో ఆయనే పెద్ద కదా
అవును
ఆయననే మడుగుతలేరు ఆయన మా దగ్గర దగ్గర ఇట్లా ఆస్తుండు పో తుండు
ఉమ్ అలాంటప్పుడు ఏం చేయాలి వితే ఉమ్ ఉమ్
గోవింద్ మాసక్ గుర కూడా చెప్పాలి నువ్వే చెప్పమని అయితే వాళ్ళ దాంతా ఇంట్లో మాసా దాంట్లో ఇప్పుడు ఆయన పెద్ద కదా
అవును
ఆయనకు చెప్తలేరు ఇగ మేము కూడా చెప్పమని చెప్పినాం గాని ఆ మోహన్ వాళ్ళు ఏ నువ్వ వద్దు ఈ నచ్చ చెప్తాడని చెప్పేసి ర
ఉమ్ అగొ అట్లానే ఉంటది అద అది ఉమ్ ఏ చ వాళ్ళు కొద్దిగా
ఇప్పుడు ఇది ఎట్లా అయింది తెలుసా అన్న ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ మొత్తం కావడానికి రీజను వాళ్ళ మామనే పెద్ద మామ
అవును
ఇది లేకపోతే వ అన్సారి ఇస్తూ ఉండే
ఉమ్ అవు మా నాకు ఇది మా మన మామి ఉంది కదా గోవింద్ అన్న ఉన్నాడు కదా గోవిందవార్లవదిన
ఆ ఆ
ఇలా మా సిమ్ ఇల్లాగ ఏం చెప్తుంది ఒక రోజు మన మాట ఏం లేదు వాళ్ళ వాళ్ళ ఉంటారు కదా వాళ్ళ మామ వాళ్ళు అనిల వాళ్ళ మామ వాళ్ళలు సెట్ చే ఓకే అంటే అయిపోతది వాళ్ళు వద్దు వద్దంటే చెయ్యరు వాళ్ళు
అవునమ్మా
అట్లా చే
ఇప్పుడు ఏమైంది తెలుసా నాకు ఇప్పుడు నువ్వు చెప్ప ఉన్నప్పుడు కొంచెం అట్లా అనిపించింది ఏమైంది తెలుసా వీళ్ళ అందరూ వద్దని చెప్పరు కానీ అనిల్ వాళ్ళ మామ చేద్దామనే చెప్తున్నాడంట అనిల్ కూడా నాకు ఒక్కొక్కసారి కాల్ చేసి ఇట్టిట్ల పెద్ద మామ ఒప్పుకుంటాలేడు నువ్వు చెప్పు ఫోన్ చేసి అని నాకు చెప్తున్నాడు. అందరు వద్దనే చెప్తున్నారు కాగాని పెరుమామ్మ మా ం చేయమంటుండు అంటుండు నువ్వు ఒకసారి మాట్లాడు అనికు చెప్తున్నాడు
నువ్వే అనిల్ కూడా హండ్రెడ్ నైన్టీ నైన్టీ అనిల్ కి కూడా చాలా ఇష్టం తెలుసా
అవునవును అనిల్ లాస్ట్ వరకు ఉన్నాడు కదా నా నాతోనే ఉన్నాడు. లాస్ట్ అనిల్ కూడా ఏమన్నాడంటే ఇప్పుడు అందరి ఇట్లా వన్ సైడ్ అయిపోయిర్రు అరవింద్ మనం ఇద్దరమే ఉన్నాం రేపటి రోజు వేరే వేరే కాడ మంచి గ్యాదర్ కాకపోతే మన ఇద్దరు పేర్లు తీసుకుంటారు.
ఆ అట్లా ఉండే మరి నేను ఇంటికాడ ఉండ కదా హు అట్లానే ఉంది పరిస్థితి ఇతి ఇల్ అంతే అని నేను కూడా అప్పుడు అంటే నీ వర్షన్ వినలే కదా నేను ఇంత చిన్న విషయం అనుకున్నా నేను గాని నువ్వు ఇప్పుడు ఇల్లా అడగలే ఇవి అని మొత్తం చెప్పినావు కదా మొన్న
హు
అప్పుడు నాకు కూడా కరెక్టే అనిపించింది. అరే మరి ఇల్ళ నేను నాకేమన్నారంటే సెకండ్ టైమ్ సాగర్ మామ అడగలే అని చెప్పలే
ఓ అ విళ్ళే అడిగిరంటా అన్న నాగ రికార్డింగ్ ఉన్నది నువ్వు వినలేద అన్న
ఆ వీళ్ళే విన్నా గాని వీళ్ళు ఏమన్నారంటే నాకేమన్నారంటే వాళ్ళే అడిగారు ఇంకా
వీళ్ళు వీళ్ళు ఏం చేసిర్రు తెలుసా వీళ్ళు వీళ్ళే మంచి నాకు తెలివకుండా వీళ్లు వీళ్లే మాట్లాడుకున్నారు. కాల్ చెయ్ మాట్లాడు డు చేసేద్దాం.
హు హు సాగర్ బావా
ఇట్లాని ఆ వీళ్ళు మామ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ నేన్ ఫోన్ చేసి నాకేం చెప్తార్రు అంటే మీరు ఏదో చేస్ ఇప్పుడు ఏమైంది. తెలుసా చాలాష్ట నే నిన్ననే చెప్పినా నీకు నేను ఫోన్ చేసిన సాయంత్రం
హ్మ్
సాయంత్రం ఫోన్ ఇచ్చి మామా ఇట్లా ఇట్లా కాల్ చేస్తురు. ఎట్లా చేద్దామంటే మీరే ఏదో ఒకటి చేసేయండి. నా దాకా తీసుకురాకండి. అని నిన్న చె కదా ఇది ఈ విషయం అయితే సరే మామ నేనే చెప్పేస్తా ఏదో ఒకటి నేను చెప్పేసి ఫోన్ కట్ చేసేసినా అయిపోయింది. గదా
అవ్
నెక్స్ట్ డే సాగర్ బావ ఫోన్ చేసి నువ్వేం చెప్పకు, అరవింద్ నీకెవరన్నా ఫోన్ చేస్తే మామతో మాట్లాడమని చెప్పేసేయ్ అని జెప్తున్నడు.
ఏ
ఇప్పుడు నాకు ఎట్లా అనిపిస్తది. జెప్ జెప్పు నువ్ మామ ఏమో ఇట్లా అంటుండు. ఈనేమో ఇట్లా అంటుండు. అదే మా నాకు చెప్పేస్తే అయిపోతుండే గదా నువ్వేం చెప్పకు అరవింద్ నీకు ఎవరన్నా ఫోన్ చేస్తే, నాకు జెప్పు చేయమని చెప్పేసేయ్ అని చెప్తే అయిపోతుండే గదా
అవును
అట్లా చెప్తలేడు అశ్విని గూడా విన్నది. ఇది ఈ విషయం మొత్తం.
అశ్విని కూడా కోపం వస్తుంది. గాని పోన్లే అనుకుంటుంది. ఏమో అనుకుంటా
మాట్లాడతలేదు. నాతోటి సరిగ్గా ఇగా
ఏ విషయంలో
ఈ విషయంలోనే
ఏ
చెప్పలేదన్న నేనేం చెప్తలేను ఆమె గూడా ఏమ్ అడుగుతలేదు నన్ను
మ్ అంతేనా
హ్మ్
అడుగుతే ఫోన్ చెప్పు
అడిగితే చెప్తా లేకపోతే ఏం లేదు.
హ్మ్ హ్మ్ దాని మొత్తం మామి చేతుల్లో ఉంటది.
అవ్ వాళ్లేే అంతా ఆ మామి ఎట్లా చెప్తే అట్లా
ఉమ్ కొద్దిగా అది ఎందుకంటే నాకు అనిపిచ్చింది. మొన్న అప్పుడు
ఉమ్
ఉమ్
నా టైమ్ లో గూడా నా విషయంలో గూడా ఆ అదే జరిగిందంటా అందరూ ఓకే అయ్యిరు మమ్మీ మాత్రమే అవట్లేదు.
ఆ చాల రోజులు బడ్డది గా ఆమె
మ్ మళ్ళి నాక్ అర్థం అయిపోయింది అబ్బా ఇప్ ఈమె జేస్తుందని
ఉ మ్మ్
మనకు గూడా చెప్పేటోల్లు ఉంటారు గాదా మన రిలేష్ షాన్ లో గాదా అందరు ఒప్పుకున్నారు. గానీ మీ మామీ ఒప్పుకుం
నేను కూడా చెప్పినా నీకు కదా నీకు కూడా నేను చెప్పలే ఆ ఉ ఇట్లా ఉండే అప్పుడు ఇప్పుడు అనిల్ విషయం అనిల్ విషయం లేకుండే గాదా
హ్
అప్పుడు నాకు కావా అప్పుడు అప్పుడు నాకు కూడా అది కొన్ని అంటారు. గాదా చోటు కొడుతుండే ఇప్పుడు అని అనిల్ విష టం దెలిసింది కదా
ఆ
అప్పుడు నుంచి స్
నాకు కూడా మెల్లగా తది ఏ పని ఉంటే ఇట్ల ఇట్లా నేను అనుకోలే అట్లా అంటది.
ఏమనీ అనిల్ విష్
ఆ అనిల్ విషయం గురించి
హ్ హు
నీ గురించి ఏం జెప్పదాన్న నీ గురించి ఏమన్నా చెప్తే నేను చెప్పేస్తా
హ్ ఆ అందుకోసమే జెప్పు గాని నా గురించి ఏముంటది కాని ఏం చెప్పు
ఆ చెప్పరు ఇప్పటి వరకు ఏం జెప్పలేదు చెప్
చెప్పు రా మంచిగా ఉంటాం. గాదా హ్ ఇప్పుడు నాకేమేమో చెప్పినా నేను లైట్ తీసుకుంటా కొన్ని విషయాలు నాకు అనిపిస్త మనస్ అనిపిస్తది గాని నీకు జేప్పిన అప్పుడప్పుడు నేను ఫోన్ జేయ్ ఆ పోంట
ఏమో చెప్తున్నవ్ ఇంతకు ముందు
ఏమని
ఏమో చెప్తున్నవ్ బంద్ చేసినవ్ మధ్యలో
ఏం చెప్పినబ్బా
ఉ
ఏం ఉండేనో మర్చి పోయిన ఇప్పుడు గోవింద్ అన్నని ఇప్పుడు క్లోజ్ ఉండాలి.
హ్మ్ ఎప్పుడన్న ఎప్పుడి పెళ్ళిస్ స్టార్ట్ అయిపోయింది పెళ్ళి అయిపోయేంత వరకన్న కొంచెం ఆయన తోటే మాట్లాడి
ఇప్పుడు కొన్ని పనులు ఆ ఇప్పుడు ఏం లేదు ఆయనకి పిలుచుకుంటా ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు పిల్ ఆయన కూడా ఇంటికి వస్తాడు కూసుంటడు ఇళ్ళు కూడా రండి కూర్చో అని చెప్పాలి ఈగో ఎన్ని రోజులు ఉంటది
ఆ ఇంకా ఏమైందంటే మనం పెళ్ళిలో కొంచెం గొడవ చేయడానికి చూసిండని చేసినం కదా
ఆ
న్లో వీళ్ళు రాంగనే చెప్పింరు ఆయన వర్షన్ ఈ రోజు చెప్పిండాయన నాకు
ఆయన పెళ్ళిలో ఎవరో వికాస్ మీదనో ఎవరో మీదన వస్తే పోయిండు ఆయన
ఆహా అట్ల కాదన్న ఇది ఏమంటారు హల్ది ఫంక్షన్ది
ఆ ఆ
ఏమైందంటే ఆయన వీళ్ళు మాట్లాడిరంట హాల్దీ ఫంక్షన్ గురించి
అవును
అయి ఇప్పుడు వస్తలేరు తొమ్మిది అయిపోయింది. ఎవరికన్నా ఫెయిల్ అయిపోతే ఇబ కొంచెం ఫ్యామిలీలో మంచిగా అనిపీయదు కదా
అవును అవును అవున్
ఫోన్ తీసుకొని లంజోడకా నువ్వు రాకు అటే ఉండు అని తిట్టేసిందంట ఆయనకి అవు తిడతరు కదా అన్న
ఎవడైనా తిడతడు.
అందుకే వీళ్ళేమో గొడవ చేయడానికి చూస్తుంన్రూ ఇట్ల పట్టుకున్నారు.
అవు అవును
కానీ ఆయన వెర్షన్ అట్ల లేదు. నార్మల్గనే ఇప్పుడు కోపం వచ్ వచ్చింది అట్లా చెప్పేసిండ్ అంతే మల్లీ ఆయననే లింగా ఊర్లో నుంచి అది ఇది పట్టుకొచ్చి మొత్తం చెప్పించిండంట కొంచెం
ఏ చెప్పిచ్చుండు ఇళద్ నీక్ ఒకట్ తెల్సా ఇళ్ళు వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళు కూడా వచ్చారా
ఫౌండేషనా ఏ రాలే వాళ్ళ అన్న వచ్చిండు.
మీవోడు పెద్దోడా ఆయననా ఒకటి తెల్సా నీకు ఈళ్ళేము ఏమైంది వేరే కాల్ లో మాట్లాడు